థర్టీనే పెట్టా ట్వంటీ ఫోరే పెట్టా ఫోటోస్
మళ్ళ యాడికి తిరిగిన అని చెప్పొద్దు
ఏం చెయాలి వీటిలో ఇంకా ఏ ఒకటి మెడి లో నువ్వు కొన్ని ఆట్స్ వేసి అతికియడం అంటే పేపర్ లో వేయాలి కదా అట్లాంటివిక్తి దీని పైన ఏ కలర్ ఇట్టారు బాగుంటది
ఉ ఏం ఏ కలదు యాడరా రనిత కొస్తహా
జూన్ పైను గ్రే కలర్ బాగుంటంది వైట్ సిలవరు కలర్ సెట్వుదు అన్న ఇది బ్లాక్ ఫీ వారు లైట్ పంక్ ఫేబరెట్ బయ ఇ పేపర్ వేస్ట్ అనా పర్లేదు అన్నిీట్లకి కానీ ఆ ఏకలే హైలట్ ఆకు ఫస్ట్ ఒకటే రెడ్ వాతావరణి బ్లాక్ శుద్ద్దం అ ఫోటోస్ అత్కిస్త లాభయిపోంది
లావు అయిత అయిత అది ఆ చన్నగేం లాభ్ మాముది అయిత అది హంగ్ అ మంజూ లావ్ యనదనివి
అదా ఇది చానాా అ ఓహ
తిన్న
నువ్వు ఎట్లాతికేయాలింటే అన్నిీ ఒకే చోటా తకు హంద తికిస్తే లెవల్ లెవల్ అయిపోతుంది అన్ని ఫోటోలు పెట్నా నేను మళ్ళీ బెట్టు అయితే ఇవేన్ని ఉన్నాయించ చ అంటే
ఆశ కావాలంటే ఇప్పుడు అమంజ తోటి ఏదో ఫోటో ఉంటది కదా అది తీ పోని జిరాక్స్ జిరాక్స్ చేద్దాం లే కలజ చేసాను ఏం కాదే బాగానే ఉంది లెఫ్ట్
పేపర్ పైన
ఆ అన్ని మనమే ఒక పీడిఎఫ్ లో సెట్ చేసేసి మళ్ళ దాన్ని జిరాక్స్ చేసుకుంటే పాయే. ఏ మండే అంట రివ్యూ సాటర్డే కాదు.
అవును.
నేన్ సాటర్డే అనుకున్నా. ఏంది హాలిడే కూడా తార్స్డే కాదు అంట, ఫ్రైడే అంట సైట్. చూసుకో అప్ప .
థర్టీ వన్ ఉన్నాయి మొత్త్, థర్టీ వన్ ఉన్నాయిలే, నేను ట్వంటీ ఫోర్ పెట్ట. ఆ కాదువే, ట్యూస్డే రోష్ని బర్త్ డే. మండే వాళ్ళింట్ సిక్స్ కేల్దమా ఈవినింగ్.
మేట్కాయ్ ఏస్తాది మాయమ్మా, నీ కూడా మేట్కాయ్ ఇస్తది. మీర్ ఇద్దరు పోయి రాప్. కావాలంటే.
ఆ.
ఏ ఇదే ఇగ ఎవ్వరు రారు. మన్ నైట్ టైమ్స్ ఇంటికైతే రాకుండ్రి, నాకు తెలిసి జాగ్రత్త.
నిఖిత వస్తా వస్తా వస్తా వస్తా వస్తా వస్తా అంటా అనింది.
అవునా వస్తే ఫోన్ చేయి అంతేగద, ఏముంది ఇబ్బంది ఏం.
ఉమ్.
లే ఈ సండే. ఉప్పగలవ్ కదా బండి, నేన్ జేస్. సొకాల సొందులైన, ఆ అదే. లే వేరు.
థర్స్డే హాలిడేనే కదా దిన్ వర్క్.
థార్డ్స్ హాలిడే కాదంట ఆషాఢం, మళ్ళ థార్డ్స్ హాలిడే. ఈ ఇల్లే లేరు.
ఫ్రైడేనా హా ఫ్రైడే హాలిడే. ఓకే ఫ్రైడే హాలిడే అయితే, సాటర్డే ఆఫ్ ఉంది కదా.
నెక్స్ట్ నుండి ఐపీ.
ఆ తిప్పుకునేటప్పుడు ఎందమి తిన్నదండి ఏం డోర్లండి. టా న స. ఏందీ ఏర్లేరా.
ఏ ట్రూ లా లవ్ మ్యా స్టోరీ స్టోరీ నెవెర్ ఎండ్స్.
ఏం ఎవరు చూత్తారనా అహ ఆ సరె ఇట్లా బ రైట్ బ రైట్ బ
స్కూటీలో పోతున్నారా
అవును నువ్ ఎందుకు చెప్పద్దు మీ అమ్మకి ఆ ఇట్ల పోయొస్తా పొలం కాటికి పోదాం పా రావా ఏం మాట్లాడుతావు కదా చూజూరా ఇప్పుడు అంతే కదా ఆ అంత లేదులే వీడియో కాల్ లో కనబడుతాంది మాకు లేదులే ఈమ్మి చూడు పిల్చుకొచ్చింది యాటికో యాటికి నన్నుడుగుతాంది. యాడికన్న పొదంప అంటే రాదు
ఆడ తిరగండి ఆడో చోటా స్ట్రీట్ ఓ
మా ఊర్లో యాడన్న తిరిగితే ఎవరో ఒకరు చూస్తార ఆశా ఊరంతా తిరునాలే తెల్సు గదా అదే
చూస్తే చూశినారు
మ్మ్ ఈమ్మే ఈమ్మే ఒత్తాది భయపడి, నాకెంలెబ్బా ఏం ఇబ్బంది లేదు, వీళ్ళేకే ఏం పని ఆడికొస్తా ఇట్టవ ఇట్టవ అంతే కదా, ఎట్ట పోయిన సారు
టూకే అంటే అస్సలు బాలే నేను తీసుకోయింది అయితే అ అనంతపుర లోని తా మరి, మరి తీసుకోవచ్చు కదా ఏమన్నా తిడతారేమో ఇంట్లో వాళ్ళుకి ఎగ్జామ్ కాకపోయింది తీసుకునే అనేసంటరెమో అని మళ్ళీ పో అనంతపురం కి ఆ
కాదు మనం వచ్చినట్ట సైడ్ కాదు సైడ్ యాడ సందుల్లేవు ఎన్ని
ఇలాంటిదే నేను చూసా పామంజుయుడు చూపిస్తాను నీకు ఇలాంటిదే ఇలానే స్టెప్ వచ్చి ఇలానే వస్తది క్లాత్ ఇట్టింటా లేదు ఇది కూడా చూడు స్టెప్పు ఇది కూడా స్టెప్పు ఇట్లా చెప్పలా ఇట్లా లేదు వా ఇట్ల లేదులే చూసేయండి ఆమెనేమి అడగలే ఇదైతే శుభమస్తులో ఒకటి పదిహేడు వందలు ఒకటి పంతొమ్మిది వందలు ఒకటి ఒకటి రెండు వేలు ఒకటి రెండు వేలు అంట బొచ్చు ఏమన్నా బాందా ఇంతకు ముందు చూపించింది బాంది మూడు కలర్లు కూడా బాగున్నాయ్ బ్యా అసల్ బాల్య ఇది బ్యాల అంతేలే ఆ రెండే పెట్టింది
ఇప్పుడు ఎట్లా లెఫ్ట్ ఆ రైటా ఏంది స్ట్రైట్ ఆహా అవునులే ఉ అనుకుంట డౌటె పా ఇంగ ఇచ్చినకా యాడ లేదు అంటుంది వస్తావు గాని వస్తది లే దారి
ఆ తీయదట్ట కదా
లేదు మ్యా
వీడియో కల్ చేసి వాళ్ళ స్క్రీన్ షాట్ టియల్స అప్పుడు వీడియో కాల్ ఎత్తలే వాళ్ళు బాగున్నాయి మూడు చాలా బాగున్నాయి ఇది వేరే కలర్ ఆ ఏది కిందిధ ఆ కిందిది వేరే ఇది కలర్ బాగా నచ్చంది బాగుంటది అది ఇది సిప్ బజార్ ది కూడా బాగులేంది పబ్లిక్ సూట్ అవుతుంది
ఎస్ ఎన్ వి లో ఏమంట బానే ఉంది అంటనా
ఇంకొక టెన్ మినిట్స్ అంతలే కావాలని చెతన్నాడు
ఈ ఎందుకు ఆ పక్క ఎందుకొస్తాది అంత దూరం వచ్చన్నామా ఉండు సామి మ్యాప్స్ అన్న ఓపెన్ చేస్తా
త్రీ మినిట్స్ ఆగచ్చు కదా త్రీ మినిట్స్ ఏ లే ఇంకా సెవెన్ ఎయిట్ నైన్ టెన్ త్రీ మినిట్స్ ఆ అడిగ ఆల్రెడీ అవ్వను చ
క్కదామ చెప్పిన న అయ్యోరు కనప అదు అయితే
హలో
సైడ్ ఆ చెప్పు
ఏం చేసనాాల వరి పవన్ వాలళంటి వకి పోతునావా
ఈ పిల్ల పిచకోవమండి పిచకో అట్లే వాడ ఎప్పుడుపలుస్తన్నా రాజ ఏద మీ ఆడ మంచి గ పోస్తా అ రా నమైందికాయ ఎందుకు కొనుకుతాను అే ఆ పిల్లలు రాలే ఇంకట్లా మన చిన్నతనం కదా బయటకి అట్లా పోయే సద్దాము అంటే
ఎంత దూరం మీకు అ నుండి
ఎక్కడికి చడ ఎంత దూరమా మా ఇప్పుడు మా బస్ స్టాండ్ కాడికి మీ ఇంటి నుంచి బస్ స్టాండ్ మా ఉంటారువాలెఫట్ అది రైట్ రైట్ దాన్ని ఈ నుంచ కట్టవ్వ ఇట్లా వా ఇ సైట్ వా ఇది ఈ రూ ఇది ఇది ఇది ఇది ఆ ఎదిగద గుతుకులేద అను హలో
ఉండండరా ఒక పదినిడు ఆ
అదే చూస్ కట్జాయి మ ఈసారి నేను చేస్తా
ఒక ఐదు నిమిషాలు ఉండు ఫోన్ చేస్త ది మా అమ్మ వాళ్ళు
అవునా ఆ సరే సరేనయిత్లే బ అయిపో
ఇడారు టేప్ వచ్చి నేను నైన్ ఫార్టీ ఫోర్ పలునే ఉంది
రెండు నిమిషాలు ఆగు ఏముంది ఇంకా ఒక పది సెకండ్లు ఆగలేవా ఇయనసేపుంట దానికి ఏ నిమ్ నవ బడ్నే కలగతుందా అంనికికి రేపు మళ్ళా హాస్పిటల్ గప చేస్తావా ఎ అడిగిపోతాను ఎప్పుడు ఏం ర బారం పోయి ననాక అ చెప్పు అ కట్ చేసుకోమందు అంజ నిద్దున్న పోతా అబే